హలో ఆ వినిపిసస్థాంది
ఆ నాకు వచ్చంది రాలే ఈ సారి ఫైవ్ మినిట్స్ ఆగి కట్ జెయి నువ్వే
హ ఒక ఉండి లే ఒక టెన్ మినిట్స్ ఆగి కట్ చేద్దాం డిస్కనెక్ట్ కాక ముందే కట్ చేద్దాం
ను చెయలేదు కదా కాలేదు కదా
నాకు అంటే నువ్వు చెప్పావు కదా ఎక్కు సేపు మాట్లాడాలి అని
ఒకటి కాదు ఏం కాదది ఈసారి కట్ చేేద్దాంలే
మ్ ఫైవ్ ఫైవ్ మినిట్స్కి చేద్దాంలే
ఫస్ట్ ఫైవ్ మినిట్స్ కట్ చేయి
హ్మ్
మళ్ళీ కావాలంటే చూద్దాము
ఓకే ఓకే
ఏం చేస్తున్నారు.
ఏం చేయలా
వా
పాప చదుకుంటందా ను చదు
మీకులా స్టోరీ ఇక్క వర్డ్స్ వినీ జడ్జ్ చేయకూడదు బ్రో వర్డ్స్ విని జడ్జ్ చేయదు.
అ చదువుకుంటారు వాన్ను కూడా
నేం చదువుకోలమ్మా
మరి చదువుకోవచ్చు కదా అంటును నేను
మళ్ళ చెప్తారు
హా అంటే ఎట్లా చదువుకుంటావు కదొ ఒక చదువుకుంటా అంటే అని
స్టోరి
ఓకే ఈ పంచాయతీల నీవి నా పంచాయతీల నాయి అమ్మ అంటా
అదే అంటే ఓన్లీ వన్స్ అయితే మనం ఓ ఇన్వాల్వ్ వచ్చు
హమ్
ఆపోజట్ ఆల్్రెడి ఇన్వావల్వ్ అయినప్పుడు మనం ఇన్వాల్వ్ అయిప్పు బాద అబ్ధంగా కాదు అన్నకే చెప్ప
సస్తా రేపు చెబ్డువులే
నేం చేసింది అంటే
రొట్టె చేస్తోంది
రోడు ఆ
రొట్ట
ఓ ఎందుకుమే ఉన్న వదనా జచ్చుకుదుమే
అ ఎం అయినా చెయ్యండి చేసుకుంటాంది
ఉ
ఏ స
పెద్దోళ్లు ఎలా ఉన్నా కాని వాళ్ళు కొ వాదో అనువాదలు చేయకూడదు
నేను చేస్తా
భగద్గీతలో చదివిన
చదుకో చదుకోలేమ్మ నేను వాదిస్తా ఇంక వాదించానులే వదిలేసాను నేను నిన్నర్తో ఎట్టైనా బోండి స్వామి ఉండే తలకాయిన
ఏదైనా నువ్వు ఒక స్టేజ్ వరకే చేస్తావు
ఆ
ఇంక స్టేజ కి నీ సాాచురేషన్ లెవెల్ వచ్చే వస్తుదే అప్పటికి నలిఫే అయిపోతా నువ్వు మొత్తం
అందుకే డిసైడ్ అయనా నేనేం బాగను ఇకా బాగుతేనే కదా వచ్చేది ఇబ్బంది ఎందు కూరిక వాగడం చెడ్డవడం అది ఎవరి దగ్గరయినా గాని నిజమే స్వామి ఎక్కువ వాగకూడదు ఫ్రెండ్స్ దగ్గర ఉ ఎవరైనా ఒక
ఆ ప్రాసెస్ లో మనం కాల్ మనని మనం కోల్పోతు
పోతే పోయినాంలే అవసరం లేదు. ఎంతో మాట్లాడచ్చు. కన్న నోరు మూసుకోండేదు లేకపోతే దేని దేనికి అంటకడతారు. అసలు ఒక చెక్క తండ్రి ఒకటి చెప్పేది చెప్పేటట్టు చూడాలా, మనం అట్టే చూస్తే చెప్పేటటు చెప్పేటట్టు కాకుండా అన్ని కోణాల్లో నుంచి. అల్లరిత్రే
ఎమో లంబ మనం ఇంత వయసు కే మనకి ఎంత ఇరిటేషన్ వస్తే వాళ్ళకింత వయసుకి ఎన్ని చూసుంటారు.
ఉ చూసింటారు చూసింటారులే అందుకే నేను చెప్తాను. మన ఐడియాస్ అన్ని మన మన మన మున్నిట్ ఉండాలంటే కుదరదులే అనేది నేను ఇంక సైలెంట్గా ఉంటా వచ్చినామా తిన్నామా పోనా ఎక్కువ మటన్నగాని ఒకరి దగ్గర చులకన అవుతా అంట. అది ఎవరైనా ఒకసారి ఎవరు చెప్పింటే విన్న నది ఊరికిల అనుకుంటే అది ఎవరి దగ్గరైనా అంతే. ఎవరికైనా గానీ వాళ్ళకి నచ్చినట్టు ఉంటే, ఎంతసేపు అయినా ఎవరైనా బాగుంటారు. చ్చే కుదుర్తు అదిన నిజమే కదా
వాళ్ళకి నచ్చిన పని ఒక్క పని చేసి చూ చూడు అప్పుడు మన వాళ్ళ దృష్టిలో మన వింద మన వాళ్ళ చూపిస్తారు.
ఎన్ని నచ్చిన పనులు చేసినా, ఒక నచ్చిన పని చేసేసరికి లాస్ట్ కీ ఉ ఇలా ఇట్లా మే మాట్లొచ్చేస్తాయి ఆషాది శరారా నాకు పట్టలేదు తెలుసా.
ఇది బ్లాక్ క
ఆ
ఎందిమే
నేను ఏం చేసేది కుట్లు కూడా ఇప్పినా, అయిన అవట్లేదు.
షాకింగ్మే ఆషాద్ న మట్ పోడం ఎమే
ఆషదే అమ్మా పట్టలే ఎదు అమ్మా న్యాన్స్ ఐతే బిర్రు ఇంగ చాలా బిర్రు చేసిన వదిలేసిన అంటే ఉంటారుడి
ఓ ఎం దారీ అట్ల మరి అంత యన నాకు అంతా ఏమి అనిపీయ్యాడమ్ లేదు ఆ చీర కట్టుకుపోవడం ఎందిమే
ఆషా హ్యాండ్స్ చిన్నవి కదా నాదాని కంటే నా హ్యాండ్స్ పెద్దవి కదా
నా డ్రస్సులు బట్ నా డ్రెస్సులు బట్టేటి ఆశా డ్రస్సులు
నాకి ఇప్పుడే వద్దు ఏంది అయిన అందరికీ పడతాండాయి ఇప్పుడు ఒకటి సారి నాయి ఒక్క టెన్స్ న్ వాళ్ళాకి లూజె మాళ్ళా ఎంత అయింది టైం కట్టెద్దామా
అయితే కట్ చెయ్ నువ్వే
అన్నం తినిపిస్తా ఆ కట్ చెయ్ పస్ట్ నువ్వు కట్ చెయ్